హలో హాల్లో
హలో వినిపిస్తుందా
మ్మ్ వినిపిస్తాంది ఇంతసేపు డిస్టర్బెన్స్ సైలెంటు గుంది సిగ్నల్ లేదా
ఇక్కడ ఏం డిస్టబెన్స్ ఉంది ఏం లేదుగా
అట్లే అయితుంది సిగ్నల్ ఉండట్లేదు
ఏనాపి ఇక్కడ ఇషూ లేదు ఏం చేయట్లేదు ఇంతకుముందే టిఫిన్ చేసి
మ్మ్ హ్మ్ ఏన్ టిఫిన్ ఏంది
ఏన్ టిఫన్ ఇడ్లీ దోశ
అహ
తిన్నారా
తిన్నా పప్పు చారు మా మమ్మీ చేసింది
మం టిఫిన్ చేయకుండా డైరక్ట్ రైస్ తిన్నారా
టిఫిన్లు అట్లాంటివి ఏమి ఉండవు ఓన్లీ రైస్
ఓన్లీ రైస్
మాదంటే విలేజ్ కాబట్టి అట్లే ఉంటది మీది
కానీ అప్పుడప్పుడు తినొచ్చు ఏ అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు పర్లేదు
హహ
ఎలా ఉంది వర్క్ ఏ చెప్పాలి వర్క్ ఎలా ఉంది
మర్క
అవు
ఏం వర్క్
న మరి కేదా ఏదడి
ప్రస్తుతానికి అయితే ఖాళీనేే నేను ఇప్పటి దాకా ముచ్చట్లు పెట్టుకొని మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకొని ఖాళీగా కూర్చున్న మీరు
ఇవాళ వర్క్ ఉండే కానీ వెళ వెళ్ళదలుచుకోలేదు వెళ్ళలేదు ఇక
ఉమ్
ఆఫ్టర్నూన్ వర్క్లు కుదిర్తే వెళలీ మార్కెటింగ్ జాబ్
ఏ అవునా అంటే ఏం చేసారు
మార్కెట్ంగ్
అంటే వేరే వేరే ప్లేసెస్
వేరే ప్లేసెస్కి వెళ్ళి కొంచెం డాక్టర్ని కన్వర్ట్ చేయాలి
ఓహో
ఇంత వెదర్ ఇవాళ వేడిగా ఉందని
వేడిగా ఉందా చల్లగా ఉంది మా దగ్గర అయితే ఫుల్గా గాలివస్తాంది
ఇప్పుడు కొంచెం వేడిగా అయింది అందుకనే ఈ ఈవ్నింగ్ టైమ్ లో ఏళ్ళచు ఇప్పుడు కూడా అక్కడ చల్లగానే ఉ
చెల్లనే ఉంది ఫుల్ గాలి వస్తుంది అందరి పండ్ల కోయిలు అందరు కూడా పన్లకి పోయారు ఖాళీ ఖాళీ ఉంది
మాది అందరు వెళ్ళండి మండే కదా అందరు జాబ్స్ కి ఎటుదట వెళ్ళిపోయింది
ఆ
నిన్న సండే కాబట్టి అందరు రెస్ట్ మోడ్ లో ఉండే ఇవాళ అందరూ ఎవరు వర్క్స్ వాళ్ళు చూసుకో
కూలి పని చేసుకునే వాళ్ళకి రెస్ట్ మూడ ఎందుకు గుంటేది ఉమ్ అట్లా చెప్పాలి కదా మరి ముందు
అదే స్పెసిఫిక్గా చెప్పాల అనుకున్నా నేను అందరిలో న్యూట్రలైజ్ చేసి చెప్పినను అంతే
మీ దగ్గర ఏమేం పంటలు వేస్తారు మీకేమైనా తెలుసా
తెలుసు మేము కూడా ఉండేది విలేజ్ లోనే కదా
విలేజ్ లో ఉండే అందరికి ఉండాలని ఏం లేదు కదా కొందరికి ఇ ఉంటది చేను కొందరికి ఉండదు
మా దగ్గర ముక్కజన్న వేసిరూ వరిపంట వేసిరి ఎక్కువ ముక్కజొన్న వేసారు
మా దగ్గర కూడా అంతే మొక్కజొన్న పొలం మిర్చి
మాగరి సార్ మించివరల
ఈసారి మా దగ్గర మిర్చి చాలా వేస్త లు కాకపోతే వర్షాల వల్ల పంట మొత్తం ఖరాబ్ అయింది సో తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకున్నారు ఇప్పుడు అదే మిర్చి ఏరడానికి వెళ్తున్నారు అందరు
గాలిలు వచ్చినాయి గాని పెద్ద ఇష్యూ ఏమి కాలేదు కొంతమందికి ప్రాబ్లం అయింది అంత
ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కదా మళ్ళీ ము ఎక్కువ జొన్నలు కింద పడతాయ అని పాపమ అందరూ భయపడుతున్నారు
అదే ఇప్పుడు వెదర్ కూడా చెప్తున్నారు ఈ టూ త్రీ డేస్ లో వర్షం ఉంద అదే ఈ టైమ్ లో వర్ష ముూరడుత ఇ బందయతు అన్ని కంకులగి రెడీ ఉన్నాయి
ఉ మీరు తిన్నారా కాంకుల్ని మరి రెడీ అయినాయా
ముంేషన్ వాల్ అందరే రెడీ అయి ఇప్పుడు అ కి పడితే కోపయడానికి ఇబ్బంది లేదు మిషన్ కోపిస్తారు కదా నార్మల్గా
అవును మిషన్ తో కూపిసారా కూలి పని వాళ్ళని పెట్టి చేస్తారు కదా అంటే కంకి కూడా
ఆ మిషన్ డైరెక్ట్ గా చెలకలోకి అట్లా వెళ్ళిపోతుంటది మిషన్ అవి కట్ చేసి దాంట్లో పడి ఈసువల్లి గింజలు కూడా సహా సపరేట్గా వస్తాయి
ఓ అంటే సపరేట్ గా తీసుకో తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు
కిందబడి ఉండకూడదు
ఆ ఓన్లీ నిలబడి ఉండే మాత్రమే వస్త
ఆ నిలబడి ఉంటే మాత్రమే అది కంకి కరెక్ట్గా దాంట్లోకి వెళ్తుంది దాని ప్రోసెసర్ చేస్త అంత సపరేట్ కింద పడింటే తొక్కేసి పగిలిపోతాయి కదా
ఆహా
హలో ప్రసెస్ ఈ వర్షాలక ఏమన్నా కింద పడితే గాలికి గాని వర్షానికి గాని ఆ మిషన్ తో వర్క్ చేయడం కుదరదు మళ్ళీ మనుషులతోనే చెయి డబల్ వర్క్ అవుతుంది మనుషులు ఎక్కింద అంత పడ్డదంతా లేదు ప్ప
అందుకే ఇప్పుడు వర్షాలు ఉన్నాయని ముందు ముందే ఇంకా ఇప్పుడు టూ తీ మూ రెండు మూడు రోజులు ఉన్నాయి కదా ఇప్పుడే వెళ్తున్నారు చేసుకుంటున్నారు
ఉమ్ చేగాలి గే వాళ్ళు ఇంట్లో మనుషులు ఉన్న వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు అన్ని రెడీ అయి ఉంటాయి ముందే రెడి అయితే కొంత మంది అ కంప్లీట్ చేసుకున్నారు ఫ్రీ అయిపో కాకపోతే బెటర్ కదా అన్ని చేతికి వస్తే గింజలు
ఇంకా మీరు క్రికెట్ లాంటివి ఏమైనా చూసారా ఆడతారా అంటే రీసెంట్ రీసెంట్ గా ఇండియా వవిన్నయ్యిందని విన్న కదా మొత్తం సెలబ్రేషన్ జరిగినాయి
చేసినాం మీరు విన్నారురు మేము చూసినాం కూడా లైవ్ చూసినాం
అవును మరి మేమంటే క్రికెట్ ఆడము చూడము కాబట్టి అంటే మాకు తెలిదు మీరు ఆడతారా అని అందుకే అడిగా నేను
ఆడతాం కాబట్టి ఆడినాం చూసినాం సెలబ్రేట్ చేసినాం విన్న అయినందుకు ప్లస్ కంటిన్యూగా ఒకే కంట్రీ రెండు సార్లు తీసుకోవడం ఇదే
అంటే ఇంతకు ముందు కూడా విన్ అయిందా
టూ ఇయర్స్ సార్ వల్డ్ కప్ జరుగుతుంది ట్వ వల్డ్ కప్
హ ఇప్పుడు ఇంకేదో కూడా మ్యాచ్ ఉందంటే కదా ఇందాక నా ఫ్రెండ్ చెప్పింది నాకు ఐపిఎ లో ఏదో ఉంది అని అన్నది చూడు అని
ఎండింగ్ కి లేదా ఏప్రిల్ స్టార్టింగ్ లో స్టార్ట్ అవుతుంది
మొత్తానికి బాయ్స్ అయితే మొత్తం క్రికెట్కే ఉంటార అని గుడ్ే ఫ్యాన్స్
అంటే కొంచెం పాపులర్ గేమ్ అదే కదా ఇండియాలోస్ క్రికెట్ అ కబడ్ీ కొం పాపుులర్ గేమ్స్ ఇే
అంటే మీరు గల్లీ గల్లీలో ఆడతారా లేదంటే ఇట్లా టోర్నమెట్వి ఉంటాయి కదా ఆ
ఇప్పుడు అది అక్కడ ఉన్న సిచువేషన్ బట్టి టైం పాస్ కయితే గల్లీల్లో స్కూల్స్ లో చిన్న చిన్న గ్రౌండ్స్ ఆడతాం కొన్ని టోర్నమెంట్స్ ఉంటాయి బెట్ మ్యాచ్లు అంటారు టోర్మెంట్స్ అవి బయటకి వెళ్ళయి వే వేరే ఊళ్ళతోటి
మీరు ఆడిలా అట్లా మరి
మెయిన్ టోర్నమెంట్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ రేంజ్ కాదు కానీ మనం మా ఊరి నుంచి వెళ్ళ ఒక టీం వద్దల నుంచి ఒక టీం వచ్చి అలా ఆడతాం
విన్ఐయిరా ఎప్పుడేనా
విన్నాను ఓడిపోతుంటాం గెలుస్తుంటాం అదే కదా స్ర్ట్స్ అంటే
సర నను అట్లా యాదన లేదు కాకపోతే విన్నైలా ఆడిగిన అంతే
చాలా సార్లు విన్నా అదే చెప్తున్నా రెండు ఉంటాయ
అంటే స్కూల్స్ స్కూల్స్ లెవెల్స్ నుంచి ఆడుతారు కదా అట్లా
కబడ్డీలు కూడా అడుతం బాగా
మెంకుడాడినామ్ కబడ్డి ఖోఖో డిస్టక్ట్ లెవెల్స్ డిస్టక్ట్ లేవెల్స్ అదే నిజంగా డిస్ట్రిక్ట్ లేవెల్స్ వరకు ఆడినామ్
అదే కొంచెం గల్త్ అస్లో కొంచెం ఆడటళ్ళ ఉంటే ఫ్యూచర్ ఉంటుది తక్కువ కదా ఆడటం ఇప్పుడు ఇప్పుడే కొంచం ఎవాల్యూట్ అవుతుంది
హా
అందరుూ స్పోర్ట్స్ వైపు చూస్తున్నారు లేడీస్ గర్ల్స్ అందరు ఇంతకు ముందు కొంచెం ఇంట్లో వాళ్ళు వొద్దానేటోళ్ళు కదా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు స్పోర్ట్స్ అంటే అమ్మాయిలకి ఇప్పుడు అందరు అమ్మాయిలు కూడా ఫిట్ ఫిట్ ఉంచాలి కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి గేమ్స్ ఆడు ఎకించాలని అందరూ ఇప్పుడు కొంచం ఎడ్యుకేట్ అయ్యారు పేరెంట్స్ కూడా ఇంతకు ముందు గేమ్స్ కంటే అర్ చెప్పేది ఇప్పుడు అంద అన్నిట్లో ముందుకు వెళ్తున్నారుగా
మీరే మేం చదువుకున్నారంటి
ఇ
బిటెక్ లో
బీటెక్ లో ఈసిఎ
అంటే ఎలక్ట్రానిక్స్
ఎలెక్ట్రిక్క్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
మా ఫరిం చాలా మంది బీటికి చేసి ఖాళీగా ఉండన్నారు పాాపం జాబ్స్ దొరకట్లేవండి ఇబ్బంది పడతంది
అందరు బీటెక్ చేస్తే మరి బీటెక్ లో లేదు జాబ్స్ బీటెక్ బేస్ మీద
అ
పేర్లోనేమో
హా
ఎప్పుడు ఎవరిని ఎలా తీసేస్తున్నారో తెలియట్లేదు
ఇప్పుడు అంటే షార్ట్ టైమ్ కోచింగ్ ఉంటది కదా ఇట్లా
ఉంటాయి టెంపరీగా టెంపరరీగా జాగు కొట్టచ్చు అందరు కొట్టే ఛాన్స్ ఉంటది ఏదో రకం కొనొచ్చు కొ ట్టొచ్చి జాబ్ కానీ దాంట్లో సర్వైవ్ అవ్వలేకపోతున్నారు సో ఎంతో టాలెంట్ ఉంటే ని అవ్వలేకపోతు
కానీ ఫ్రీ కోచింగ్లు కూడా ఉంటాన్నాయి కదా
ఫ్రీ కోచి ఉంటే అమౌం ఇచ్చ
కానీ అందులో ప్లేస్మెంట్స్ నిజంగా ఇస్తారా అట్లా
అవి కంప్లీట్గా కోడింగ్ అన్నారు అనమాట కోడింగ్ అ కంప్లీట్ సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ తెచి ఉండాలి కొన్ని టెస్టింగ్ జాబ్ అని ఉంటాయి అంటే వాళ్ళ కోడ్ రాస్తారు దాంట్లో చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే వీళ్ళు టెస్ట్ చేసి వాటిని పైకి పంపించాలన్నమాట కరెక్షన్ చేయడం అవి చిన్న చిన్న జాబులు అవి వస్తాయి ఇట్లా చిన్న చిన్న కోచింగ్ చేసి కొంచెం ఆ కోచింగ్ తక్కువ తీసుుకునే వారి దగ్గర ద్వారా వెళ్లే వాళ్ళ ఇలా టెస్టింగ్ జాబ్లు ఉంటాయి వాటిలో పెద్ద ఫ్యూచర్ ఉండదు వ ఓన్లీ కంప్లీట్ కోడింగ్ నేర్చుకున్న వాళ్ళకే ఫ్యూచర్ వాళ్ళు అది కూడా డే బై డే నిరం చేసుకుంటూ వెళ్ళాలి
స్కూల్ లవెల్ లో చెప్తే మనకు ఎటు వెళ్ళాలి ఏంంటదని చెప్తే కనీసం తెలుసుకునే వాళ్ళం లేకపోవడం వల్ల తెలిట్లేదు ఆ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందరికి
ఇంటరు అయిపోతే వాళ్ళకి అదే సజజ చేసిన అన్నీ చూసు ఓన్లీ ఎవరో డిగ్రీ చేస్తున్నారు బీటెగ చేస్తున్నారు అని చేయడం కాకుండా ఏమేం కెరయర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసుకొని దేనికి ఫ్యూచర్ ఉంటుది దేనికి ఇబ్బంది లేకుండా ఉంటంది ఉంటుంది ఫ్యూచర్ లో కూడా
అవి ఈ స్కూల్ లో టీచర్స్ వాళ్ళే ఎతే మంచిగా వింటరు తెలుస్తుంది వాళ్ళకి ఆ టీచర్స్ చెప్పాలి కదా ముందు చెప్తేనే మనం తెలుసుకుంట
గైడెన్స్యాలి ఇప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ లో ఏమి ఇంట్రెస్టా లేకపోతే ఏమన్నా రోబోటిక్స్ ఇంట్రెస్టా మథస్ ఎడు ఇంట్రెస్ టీచింగ్ ఎవ ఇంట్రెస్ అట్లాంటివి చూసుకుని దానికి తగ్గట్టు కోర్సులు నేర్చుకోవాలి కొంతమంది కామర్స్ సైడ్ వెళ్తారుడు సిీఏ సిఎంఈ అలాంటివి ఉంటాయి అవి చాలా తక్కువ మంది చూ్ చేసుకుంటారు స సిఏ అంటే అది పాస్ కాలేము అది కంటిన్యూ చేయలేము నాలుగు
అది కొంచెం హార్డ్ అని విన్నా సీఏ
ఇప్పుడు కొంచెం బెటర్ అయింది సీఏ ఉంది సీఎంఏ ఉంది ఏస సీఎంఏ సంథింగ్ది ఇంకొక కొత్త కోర్స్ వచ్చింది వాటిలో జాబ్ ఆపర్చునిటీస్ ఎకువ ఇచ్చినయి ఎందుకంట ఇప్పు మళ్ళ జఎస్టీ అనే కొత్త ఇంట్రడ్యూ చేశారు కా మోడీవర్నంట్ వచ్చిన తా సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ బరిన కాబట్టి అలాంటి కెరీర్ ఆప్షన్ చేసుకోవచ్చు అందరు సాఫ్ట్వేర్లే కాకుండా
ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలి ముందే అందుకే ఇప్పుడు ఇప్పుడు మీతో విన్నా కదా థ్యాంక్ చాలా చెప్పింది కదా ఓకే చెప్త
ఓకే ఇలాంటి కొంతమంది చేస్తే వాళ్ళకి కనీసం ఆలోచిస్తారు కదా పది మంది ఒక్కలికి యూజ్ అయినా బెటర్ కదా
ఉ అవునవును ఓకే మరి బాయ్
బా